హలో
ఎస్ చేపండి
చెప్పు మే నువ్వే చెప్పల్లాంటి కదా
ఓ
ఏం చెప్తానున్నావా
నీ పేరే ఏమి అని తమిళ్ ఏమంటారమా మా మావ్ నీ పేర ఏమీ ఆయన తమిళలో ఏమంటారు
నల్
ఆహ్ ఏం చేపావ్ ఇం పేరన్న అంతే అంట
ఎన్న పేరు ఎన్ననా ఉహు హ సర్లే మరి కాలక తమిళ గని ఇప్పుడు చెప్పు ఉ ఇకా ఇంకా మా కాలేజీ లో ఆ పిల్ల కి బాగా ర్యాంక్ వచ్చిందని చెప్పినను కదా నీకు చెప్పేసినాను ఆ ఎవర గురించెం ఏం చెప్పల్ల
ఎంత తమరు సి జి పి
నా సిజిపి ఎంతలేమ్మా ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంది అంతే
నాకేం నీకే ఇయ్యొద్దు
ఏమి ఏముందుంది ఎయిట్ పాయింట్ ఫైవా అంతే సరిపోతుంది. ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంకా ఎక్కువ కాలు
అ మీ కాల సాచ్చవి ఎంత అ మీ కా ఓకే ఎంతకు అంత స అం చెప్ప
ఎందుకో తీసుకుంటారమ్మా ఇవి వీళ్లు పిలుస్తారు చూడు కంపెనీలు వస్తే సిజయప్పు పెట్టి తీసి పడేస్తారు పక్కకి. నైన్ పాయింట్ ఫైవ్ కాదు నైన్ పాయింటే నైనో, ఎయిటో ఉంది.
ఏ యాక్షన్ చేయొద్దు. నైన్ పాయిట్ నైన్ నైన్ పాయింట్ తీ కావు
అరే నిజం మీ తాటా నమస్కారం మా తాటా నమస్సో మా మొన్న ప్రైజులు కూడా ఇచ్చిరి కదా. ప్రైజలు ఇచ్చారు కద మొన్నా నైన్ పోయింట్ ఎయిట్ ఉమ్ మా పిల్లకి
నైన్ మొత్తం నైన్ పాయింట్ ఎయిట్ ఎందుకు సాయి కి
ఆ ఎందుకు స్వామి నాకేం తెలుసు స్వామి వాళ్ళు తెచ్చుకున్నారో
అమ్మ సామె
ఎళ్ళి వాళ్ళు కూడా కాదుమల్లా
ఆ
ఎందుకంటే వాళ్ళు ఎట్లుంటే అట్లా రస్తారు. వెళ్లి వాళ్ళు ఎట్లుంటే అట్లా రాయరు అది మ్యాటర్
ఆ అది మ్యాటర్ అది కాక మనం ఓన్గా రాస్తాము. మనకి వచ్చింది రాస్తాం. తమ్మో వాళ్ళు నేర్చుకో అన్ తే వాళ్ళు ఏం నేర్చుకున్న వత్తిరస్తారు నేర్చుకునేందు రాస్తారన్నమాట. ఉండేద ఏ రాస్ సుద్ రాస్తారు అంటండీ వాళ్ళ మూతు రస్తారు ఏం ఉండేది అది యరెడవరు ఫస్ట్ రెండు రంల బాగా రాస్తాడు మూడు రోజుల నుంచి ఎట్లా పడితే అట్ల రాస్తాడు. సరే నాకు తెలీదా ఆళ్ళ గురించి వాళ్ళ మూతి ఒక ఒక అర్ధ పర్సెంట్ నాలెడ్జ్ కూడా ఉండదు.
ఆ
పాపని కోసన్లు అడుగుతారు తెలుసా
తెలుసు మా క్లాస్ టాపర్ కి నాలెడ్జ్ ఉందప్పో బాగుంది మనకన్నా. ఆహ
ఎటు నుంచి వస్ వస్తవ్
అంత వాళ్ళకి ఇప్పుడు ఎయిట్ పా నైన్ పాయింట్ ఫైవ్, నైన్ పాయింట్ సిక్స్ అట్లా వచ్చిన వాళ్ళకి నేను చెప్పిన అపో ఆ పిల్లకి టాపర్ అంటే ఆ పిల్ల గేట్ లో కూడా టాపర్ కద మె
ఓ
డైరెక్ట్ ఎంట్రీ ఉంటుందా ఏటీస్ కి, నైన్టిస్ కి అట్లానే కాదు నేను అప్ పిల్ల సెమినార్స్ ఇస్తుంది చాలా బావుంటాయి. నువ్వు సౌండ్ సౌండ్ చేసేస్త అప్పుడే
నేను నేను కాస్ సామి నేను ఒక మం పెట్టినాడు
మీ తమ్ముడా
ఆ
వచ్చేసినాడ మీ తమ్ముడు
వచ్చేసా
నువ్వు బయిటికిరా
వచ్చేస్తా నేను కూడా బయట చెప్ప
ఉమ్ అబ్బా బయట చూస ఉండ ఈ పిచ్చుకులు ఏం మాట్లాడతాయ్యో పిచ్చుకు సౌండ్ ఉందండి. పిచుకులు ఏ మాట్ మీకు తెలుసా కాకి కాకి ఒక మనిషిని చూసి అది జతుంది అంటే ఇప్పుడు మనము ఇడ ఎమన్నా ఇప్పుడు నేను మా ఊర్లో ఉన్నామె మా ఊరు నుంచి మీ ఊరుకొస్తాన అన్నాననుకో మా ఊర్లో కాకి నన్ను చూసింటుంది. మళ అదే కా మీ ఊర్లో ట్రావెలింగ్ చేస్తా అనింది అనుకో కొయయ్ కొయయ్ అని అరుస్తుంది నన్ను చూసి
ఆ
అది ఇంకొక ఇంకొక కాకి అర్థం అవుతుంది ఇంకొక కాకి ఇంగో రోజు నేను కనపడిన అనుకో మళ్ళీ అది కోయ్ కోయ్ అని అరుస్తుంది అంత డీప్ అయ్యా సైన్ంటిఫికగా ప్ర్రూవ్ అయ్యందమ్మా. కాకులు మనుష్ కాకులు మనుషుల్ని గుర్తుబట్టి కావు కావు అని అరుస్తాయి వాటి కమ్యూనికేషన్ అంట ఈ మనిషి వాటికి టైం పాస్ ఎట్లే ఈ మనిషి ఫాలో అవుతున్నా ఫాలో అవుతాన్నా. హ ఇంకేమి డ్రామాలు ఏం చూలే
అనే ఆ డ్రామాలు చులే
ఆ రే రే ఎందుకు
ఎందుకు అంటే ఇప్పుడు అవని మంచిది కాదు.
ఆహ గ్రేట్ ఇడియన్ సిటీజన్ నేను చూసానమ్మ నేన్ చూసా నాకు వాటర్ ఈచేదానికి వాటర్ తగ్గి పోయి తల నోస్తాందో ఏమో అర్థమే కాల తలమాత్రం నోస్తాంది.
ఇంకొంచెం చూడు ఈ డ్రామాలు ఫోన్ లో
చూస్తా చూస్తా ఏం చూస్తా ఏం చూడక నువ్వేం తిన్న అంటివి మటన్ కర్రి సంగట ఆ
ఆ
ఆహా
నాక
ఆంటీ అ
ఏదన్నా మెయిన్ ప్రాజెక్ట్ ఐడియా చేప్ప నీకేదన్న ఐడియా ఉందా
అ నాకెం నాక్యా ఐడియా ఉంది. కరెంట్ అంత తయారు చేయపో పవన్ సార్ చెప్పినడు ఓన్గా కరెంట్ తయారు చేయి అమ్మి ప్రాజెక్ట్ కాదా అది.
ఇంకా చెప్పే నేను ఏమి అని అడిగిన అంతే వేస్ట్ పెల్లో
తయారుచేయి
సరే చేస్తా
చేయకు చెప్తా నీకు కరెంట్ తయారు చేసి మాఇంటికి పంపి
ఆ సరే
కరెంట్ నిజనే పోయినసారి అయ్యప్ప ఓన్గా. క్రియేట్ చేసుకున్నాడు కదా వాళ్ళ ఇంటి కరెంట్ వాళ్లకి ఇప్పుడు ఏమి కరెంట్ ఎక్కు కరెంట్ బిల్లు ఎక్కువ అయిపోతాయి గ్యాస్ లే లేద్ గాబట్టి అందరూ ఓ కరెంటు స్టవ్ లు అవి చేసుకుంటారు కాబట్టి
ఉమ్ అవును
ఆ
అంత ఎందుకు సోలార్ ఉంద్ కదా సోలార్ పెట్టుకుంటే చాలుదా సోలార్ నుంచి ఎంత పవర్ వస్తుంది అప్ డ్ కరెంటు బిల్ రూప్ రూపాయి కూడా పడదు
ఆ అట్లాంటివి చెయ్ ను అట్లాంటివి
అట్లాంటివి అట్లాంటి నే చేసే పనే ప్రతి గోర్ మెంట్ ఇంప్లిమెంట్ చే తీసేస్తాంది
ఏమే నువ్ చెయి ఏమయితాంది ఈ ప్రాజె టు చెయలే సరేలే ఇది నేన్ చూశ్ నా రీల్లో రీల్లో చూశా అనే గాదో కష్టం అది వే చూశ్ నా అంది యాడ శేవ్ లేంది అవి కావాలంటే మనం సైంటిస్ట్ అవ్వల్ల
హ్మ్ ఏమ్ వచా బో
లేన్ ది కనుకోవాలంటే ఉండే దాన్ని చేసినా కూడా ప్రైజ్ లోశ్ స్తాయి అదే గ హైడ్రోజన్ గ్యాసు వాటర్ నుంచి హైడ్రోజన్ నీ సప్ రేట్ జేసి
నేనా ఆ నెను సై అవి చౌవుతం ఇది ఎల క్ట్రా నిక్స్ సైన్స్ చేయి లే
ఎలెక్ట్రనిక్స్ సేస్తే ఏమి కరెంట్ తో తీసై మే ఎలక్ట్రానిక్స్ అంటే నికిని మూతిని మన్ ఎలా క్ ట్రానిక్స్ సబ్జెక్ట్ లోనే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఎలక్ట్రాన్స్ లేన్ దే మన సబ్ జెక్ట్ లేదు కెమిస్ట్రీ లేన్ దే మన్ సబ్ జెక్ట్ లేదు
నువ్ ఎమ్ చెప్పింది హైడ్రోజన్ నీ
తీసేమన్నా ఆక్సిజన్ ఏంది ఎలక్ట్రాన్ కదా అదొ ఒక ఎలిమెంట్ దాంట్లో ఎన్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఎయిట్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి హైడ్రోజన్ లో వన్ ఎలక్ట్రాన్ ఉంటుంది
సామే సరికే
హెచ్ ఓ టూ హెచ్ టు ఓ గ గా ఆ చీ టూ ఎలక్ట్రన్స్ టూ హ్మ్ హెచ్ టూ ఓ టు టూ ఎలక్ట్రాన్స్ డూ ఆ హ హైడ్రోజన్ లో ఉంటాయి ఎయిట్ ఎలక్ట్రాన్స్ హళ ఆక్సిజీయన్స్ లో ఉంటాయి నువ్వు ఆ ఎయిట్ ఎలక్ట్రాన్స్ ని బయట్ కి తీసే సావ్ అనుకో ఇంకా రిమైనింగ్ టూ ఎలా క్ ట్రాన్స్ ఏయవేతే హైడ్రోజన్ లో ఉన్నాయో దాని నుంచి గ్యాస్ ఫామ్ చేయొచ్చు ఫూయల్ నాట్ ఓన్లీ మనము బ్బ బ్బా ఏమి చ్ గ్యాస్ కే కాదు బండికి అవన్నీ హైడ్రోజన్ అనేది చానా ఎక్కు దొరుకుతుంద్ అన్ మాట ఆ సో నీకు తెలుసు కదా ఆపెపె పేరేమ్ పేరు మన ఎల్ జబేతోడు అని ఇండియాకి రీచెస్ట్ మ్యాను ఆ యప్ప కూడా హైడ్రోజన్ బైక్స్ అవి తీసుకొన్ రావాలని ప్లాన్ లో ఉన్నాడు ఊమ్ అట్లా తీసుకొన్ నోస్తే పొల్యూషన్ ఇప్పుడు బైక్ లో హైడ్రోజన్ పోషాం అనుకో దాన్ నుంచి ఆ నార్మల్ గా పెట్రోల్ పోస్తే పోగ వస్తుంది కానీ హైడ్రోజన్ పోస్ స్తే వాట్రూర్ వొస్తుంది అన్ మాట
అ
అర్థమయితుందా అట్లా పొల్యూషన్ కూడా లేకు న్ ఉంటుంది ఏమ్ ఎన్విరాల్ మెంట్ కీ సూపర్ అది ఉమ్మ్ అది ఉంది పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీిద చేయొచ్చు
హ
నా ఐడియా ఇంకా చిన్న వాషింగ్ మిషిన్ పెట్టు హాస్టల్ వా కొను చేయలే అంట కష్టమే క అవి ఆల్రెడీ ఉన్నాయి కానీ మనం చేద్దాం ఏమైతుంది ఇప్పుడు మా వాళ్ళ అంతా చేసినా మొన్న ముప్పై వేలు కొట్టుకొని వచ్చినన్నారు ఉండేదే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిండేదే చేసినారు న ఎందు చేసి వచ్చిన ఎ చేసిన స్మార్ట్ సిటీ ఎందో స్మార్ట్ సిటీ కాదు ఎందో చేసినారు రాల ఆ డబ్బులు అంతే వాళ్ళ ఇన్వెస్ట్ అంతే చేసినారు పదివేళ్లు చేసినారులే
చెయ్యదా ఊరిక వస్తుందే
ఉ సరే అయితే
సరే